నిర్బయ.
ఉమ్ వినబడుతుందండి. ఆహ్.
ఏమిటి.
ఆహ్ నువ్వు ఏం చేస్తున్నావ్. ఎవరు.
ఆహ్
హలో.
హలో ఆహ్. వినిపిస్తుందా అండి. ఆహ్ ఇందాకే టీ తాగి ఇలా కూర్చున్నానండి.
ఉహూ.
మీరేం చెస్తారండి.
మేం భోన్ చేసి కొని ఇప్పుడే బ లేసి ఇట్ వచ్చినమండి.
ఆహ్
ఉమ్. ఉమ్మ్ చెప్పండి.
మీ ఇంట్లో చిన్నపిల్లోడు చానా సౌండ్ వస్. మీ ఇంట్లో చిన్న పిల్లోడ్.
ఆహ్ ఆహ్ మా మన్మడండి బాగా అల్లరి చేస్తుంటాడు.
బాగా అల్లరి చేస్.
ఆడు.
స్తాడా ఆహా మీకు బాగా ఆయన తోటే టైం పా స్ అయ్యేట ట్టున్నారు గదండి నా వెంటా ఉంటడండి మనుమడు
ఏవండి
తాంటడు ఏంటండీ మీ మనుమడు ఇంకా ప్చ్
ఆడుకుంటా ఉంటా వస్తా ఉంటాడు ఉగ్గు అంటాడు
ఇంకా మీర్ తిన్నారా అండి మధ్యాహ్నం
ఉమ్ తిన్నాం ఉమ్ ఉమ్ తిన్నామండి
ఏం కూరండి
టమాటా పచ్చడి చేస్తు టమాటా పచ్చడి చేసిందండి
ఇంతకలింగా
ఉమ్ గదే అంటున్న
అండీ
ఉమ్ ఆ మళ్ళా సాయంత్రం పనులు చేసుకోవాలండి లేచి వాకిలు ఉ ఊ లేదు వాక్ వాకీలు ఊడ్చి టీ పెట్టుకొని తాగినా టీ పెట్టుకొని తాగి డ్చి మళ్ళ నేను ఏం చేయ్యను ఈ గిన్నె అంతా తోముకుంటే మళ్ళా వాడు పి పెద్ద అవ్వలే నెమ్మదిగా టెన్ పోయి ఎయిట్ ఓ క్లాక్ వత్తామ్ ఉహూ
పొద్దన నుంచి సాయంత్రం వరకు అంటే ఏం ఏం చేస్తారో అడిగి చెప్తారా నాకు మీరు
ఉమ్ ఉమ్ చెప్తాను
చెప్పండి
మేము ఎక్కువ సాయంత్రం చపాతి చేసుకుంటాం అండీ
అవునా అయితే ఊ నాకు ఒ తెలిసిన ఒక స్టోరీ ఉందండి చెప్పాలా మీకు వింటారా
ఆ చెప్పండి
చెప్పాలా అండి
ఆ చెప్ పండి
ఆ అయితే మా ఊర్లో మా అంటే మా ఊరంటే మా ఊరు కాదండి మా మేము మేము ఇప్పుడు ఉంటున్న ఊరు ఆ ఊర్లో ఏమైందంటే స్ మా ఆంటీ వాళ్ళ చుట్టాలంట్ట అండీ వాళ్ళు
ఆ
వాళ్ళు ఏమైంది ఆ అంటే వా చేసున్నారంట అండీ
ఆ
అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైందంట అంట అండి ఆ అబ్బాయికి ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి అబ్బయికి ఇద్దరు అ క్కలు అంటండి
ఆ
అయితే ఏమైందంట పాపం ఆ పారిపై వచ్చి పెళ్లి చేసున్నాడంట అండి
ఆ
పారిపి వచ్చి పెళ్లి వేసుకుంటే ఇంకా ఏమంది ఆ వాళ్ళు అమ్మోళ్లు ఫస్ దగ్గర తీసినట్టు తీసి ఏం చేసిరంటే వాళ్ళిద్దరిని విడగొడదామని చూసిరంటండి
ఆ
విరగొడదామని చూస్తే అంది ఇంకా అబ్బైక్ కొంచెం గట్టిగా ఉండేదంటండి
ఆ
గట్టి ఉండేసరికి ఏమైంది ఇక అక్కడ ఇగ ఆ పిలా ప్రెగ్నంట్ అంటండి ఇపు ప్రెగ్నెంట్ అయి అయితే ఏమైంది ఇంకా పిల్లకి ఏమైందో తెలిదు అది పోయిందంటండి అట్లా ఎన్ని సాల అయినా అన్ని సాల పోయిందంటండి పాప మేమైందా అనేసి గ హాస్పిటల్ లో అట్లా వయసులో చూపించుకుంటే వాళ్ళన్నరంట ఇక్కడ ఏమైతుందో అర్థం కావట్లేదని చెప్పారంటండి
హ్మ్ ఉమ్.
చెప్పేసరికి ఇగ వీళ్లకి ఏం అర్థం కాలేదు. తర్వాత వీళ్ల ఆమ అమ్మాయి పాపం మంచిగా లావుగా నిండుగా ఉండేదంట అండి. తర్వాత ఇగ అలా అయి. అయ అయి అయి పా అసలు అమ్మాయి హెల్త్ కండిషన్ ఏం బాలేదంట అండి. తర్వాత ఏమైందంటే అండి. ఇంకా వాళ్లు కా ఇళ్ గుళ్లల్లకి అడుగు అడుగుపించుకోవడానికి వెళ్తారు కదా అండి. ఏం మైందీ అనేసేసిసి? ఆట అట్ల అడిగినప్పుడు పాపం ఆ అమ్మాయికి ఎవరు. డైవోర్స్ మంత్రాలు చేసిరు పాగ. బాగా గట్టింగ్ చేసిరు, ఎవరు తీపియలేరు అది ఇద అన్ని చెయ్పిరంట పాపం ఆ అమ్మాయికి. బాగా ఇబంది పడుతది అంట. ఇందిగా మనం, రా ఇప్పడ్ వరకు. ఇప్పడికి అటనే అవు. ఉంటుందంట అండి.
ఆ
అట్లా మీ లైఫ్ లో ఏమన్నా స్టోరీస్ జరిగినాయా అండి?
మేం జరగలేదు అండీ మేము దేవుళ్లని చెసుకోబొతె. అంటే మా బేబీకి కొంచెం హెల్త్ బాగాలేకుం ఉండే, దేవుళ్లన పెట్టుకున్నాక మాకు సెట్ అయింది.
అవును.
ఇప్పుడు వాళ్లని అంటే మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా అండి? వాళ్లకి ఏమైనా ఏమైనా జేస్తే వాళ్లకు మంచి అయితది అని.
వాళ్లకి ఇక్కడ ఒక ముస్లిం. మైయన్ ఉన్నాడు మంచిగ కడతాడు సైట్ ల.
మీరేనా? మీరు నమ్ముతారా? రండి ఇవ్వన్ని.
ఖర్చు కానీ ఇప్పుడు వాళ్ల పండగ. గదా అండి కా టాట , హ్మ్.
కట్టడా.
ఊహూ.
ఏ మార్నింగ్ ఎపుడువరకు లేసరో తెలీదు లెండి, కానీ అట్ల అయిందంట అండి. పాపం మే పిల్ల పాపం. చాలా దారుణంగా అయిపోయింది.
ఆహా
ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా గుళ్ళు అనుకుంటార లేకపోతే సమ్మర్ కదా ఎటన్న మీక్ ప్లాన్ చేస్తారండి.
పోవాలండి పాప వచ్చాక పోతం మేం పాప ట్రైనింగ్ లో ఉన్నది
ఊహూ ఎక్కడికి అండి ఎక్కడికి ప్లాన్ చేసే ఎక్కడ కనుక్కుంటారు ఎక్కడికి పోవాల అ.
వేములవాడపోయి ఫస్ట్ మా ఇజు ఎంటుకలు తీయాలండి వేములవాడ పోవాలండి ముందు హ్మ్
ఇంకా మీరు ఎక్ ఎక్కడికన్నా తీర్థయాత్రలు తిరిగి వచ్చారా అండి
హ్మ్ వెళ్ళినామండి అది పొయ్యాము
ఎక్కడికి వెళ్ళొచ్చారండి
శ్రీశైలం పొయ్యాము
హ్మ్ ఇంకా
హ్మ్ శ్రీ సి కాళహస్తి పొయ్యాం
శ్రీకాళహస్తికా ఇంకా ఎక్కడికి వెళ్ళలేదాండి
హ్మ్ ఇప్పుడైతే ఫస్ట్ మూడు దిగి వచ్చేసాం హూ
రెండే చెప్ చెప్పారు కదండి శ్రీకాళహస్తి శ్రీశైలం ఇంకేడికి వెళ్ళారు
తిరుపతి కూడా వెళ్ళామండి
తిరుపతి తిరుపతిలో చుట్టుపక్ పక్కల మిగతాయి అన్నీ చూసి రాలేదా అండి మీరు అక్కడ ఉంటాయి గదా
ఇప్పుడు వెళ్ళలే అంత ముందు కానీపాకా అవన్నీ చూసి వచ్చాము అంత ముందు ట్రిప్ వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతోని వెళ్ళినప్పుడు అన్ని చూసి వచ్చా మా మమ్మీ మా డాడీ మా అక్క అక్క కొడుకు నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు
అందరు కలిసిఎల్లిర్రు ఇంకా మీ ఇంకా మీ డైలీ హ్యాబిట్స్ అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారండి
ఎట్లా వంటలు చేస్తా కోడం ఇంట్లో బోకులు తోముకోవడం బట్టలు పిండుకోవడం మంద మంద పెట్కోన ఆ హలో
అవును అంతేన ఇంకా ఉమ్
ఉమ్
సాయంత్రాంకి ఏం కూర అనుకుంటున్నారండి అంటె
హు య అప్పుడకప్పుడ జేస్ కుంటాములె, ఇప్పుడు జెయమంటె.
అంతే యేమంటె
ఉమ్
స్నాక్స్ ఏమ్ చేయరా అండి. పడి కొస్తున్నమ్.
ఊ అట్ల ఏమ్ చేయమండి. ఆయల్ ఫుడ్ ఎక్కువ తినం హు ఇయ్యల దాన్ కోసం ఉమ్
సరే అండి
ఉమ్ బాయ్ అండి